హలో
ఓ
ఆ హలో ఎలా ఉన్నారు
బానే ఉన్నానండీ మీరేలా ఉన్నారు
ఆ బానే ఉన్నాను ఆ భోజనాలు అయిపోయినాయా
ఆ అయినయండి చాల సేపయింది తినేసి
ఉ ఉ ఏం కూరొండారు
అక్కడున్నదండి
ఏంటండిది
పప్పు తోటకూరు వండానండి
పప్పు తోటకూరండి
ఆ అవునండి బాక్స్ పెట్టాలి కదండి ఇంకా
డబ్బా అండి
ఆ డబ్బా పెట్టలి ఆ అవునండి రోజు పెట్టాలండి ఆయనకి
ఉమ్ హ్ పట్టుకెళ్ళిపోతారండి భోజనానికి అక్కడికి
ఆ పట్టుకెళ్లిపోతారండీ రోజు మధ్యాహ్నం అది వ వర్షం అవుతుంది ఎండవుతూ ఉంటుంది కదండి
అవునండి దూరమ అండి దగ్గరేనండి
దగ్గరే గనండి లోపల నుంచి రావాలంటే చాలా టైం పడుత్ త దండి అందుకనే పట్టుకెళ్ళిపోతారండి
అదేలేండి ఆ ఎక్కువ సమయం ఉంటే ఆ కష్టమే లేండి అన్ పొద్దునే పెట్టేత్తారేమో అండి
ఆ అవునండి ఇగ పొద్దున్నే తింటాడ్
మాకు పొద్దున్నే అయిపోతుందండి వంట ఏ
బాబూ ఎలా ఉన్నారండి
ఆ బాబూ బానే ఉన్నాడండి అదే పొద్దున్నే డబ్బా కట్టేయాలండి అడికిని
ఉ
ఆ దాని మూల ఇంగొ మాకు పొద్దున్నే వంట అయిపోతుందండి దూరమండి స్కూలు, పాఠశాల
అవునండి
ఆ ఇంకా అందుకు పెట్టేత్నమండి ఇంకా
ఉమ్
ఇంకేంటండి అదే అక్కడా ఉన్నారన్నారు కదా మీ చుట్టాలు
అవునండి
ఆ ఎ ఎవరికో బాలేదంట కదండి త తాతగారికి ఎవరికో
ఆ బాలేదంటండి పాపం పెద్ద వయసు వచ్చేసింది కదండి మరి
తింటం లేదంట మామూలుగా వయసు మూలా అంటారా ఏదన్న
ఆ వయస్ అలా ఏం లేదండి పాపం ఆయనకి పెద్దాయన కదా పెద్దాయన మూలాన అండి అది ఇప్పుడు ఇప్పుడిప్పుడే వర్షాలయి మొదలువుతున్నాయి కదండీ
అవునండి అవును
దాంతోనే అజీర్తి అయి చేసినట్టున్నాయండి ఆయనకి
మొన్నటి వరకి ఎండ చంపేసింది కదండి ఇంకా
అవునండి వాతావరణం మారింది కదండి ఆ అను వత్తనే ఉంటయండి అలాగ ఏదోటి ఆ
వాతావరణం మార్పులకేండి పెద్దోళ్ళకేంటండి పిల్లలకే బాగోట్లేదు ఇంక పెద్దోళ్ళే బానే ఉంటున్నారు
అవునండి కొత్త కోక కొత్త రకం అ ఏదోవ్వత్తున్దటండి ఎంతో రాజమండ్రి అటు వైపు ఉందట మరి
హు హు చదివలేండి పక్క పక్కనే ఏ ఉన్నాయింటలేండి చెప్తున్నారు గానీ అవి పర్లేదండి ఇంతకు మున్ నొచ్చిన్ దాని మీద ఇ పర్లేదండి అంత ప్రమాదకరమే కాదని అంటారు గాని
అబ్దుల్లయ్య అస్తునే అంటున్నారు రండి అబ్దుల్లయ్య ఆ రోజు చూసి ఉంట కదాతే పతుంది అంటున్నారు అండి మరి
అవునండి అలా అంటున్నారులేండి అప్పుడే అప్ ఎప్పుడైనా చాలా రోజుల నుంచి ఉన్నాయండి
అవునండి ఇటు వయపు లేవండి మాకు అందుకే తెలీదు మోన్న మా తెలుసన్న వాళ్ళు కా చెదున్నోళ్ళకి తో మాట్లాడితే వాళు అన్నారండి ఇటువైపు అంత కొదిగా ఉన్నాయండి మరి అన్నారండి వాలు
ఆ లేదండి అంటేని ఇవి వాతావరణం మార్పులు నీళ్లు కూడాని కలుషితం అయిపోతున్నాయి కదండి పెద్ద పెద్ద ఉంటున్నాయి కదండడి వ్యవస్థల వల్ల ఆ వ్యవస్థల నుంచి వదిలే గాలి వల్ల వాటి నీళ్లు కలుషితం అయిపోయింది మరి ఇటు పానకంటే ఆ నీళ్ళు వాడంగానే అందరు ఆ నీళ్ళే వాడతారు కదండి అటు పక్క
అవ్నా అండి
ఆ నీలుగండ తేడాలు
ఇక్కడ పక్కన వ వస్తుందండి అక్కడ నుంచి గాలి ఏది వదులుతాడుండి ఐబాబ్బోయ్ ఆ వాసన కానీ అసలు భరించలేమండి బాబు
అవునండి అవి అవి రసాయనాలు అవి ఉంటాయి కదండి వాటిల వల్ల ఈ తేడాలండి
అదండి గాలి అయితే ఎక్కువగా వేసినప్పుడు ఇంకా ఎక్కువ వదులుతుంటాడుండి ఎలాంటప్పుడు కలపడు చత్త కుడా బాబు వాటిని వాసన్ కి
అవునండి మంచిది కాదంటార అస్ అసలు అలాంటి వాసన అవన్నీ రసాయనాలతో కూడింది కదండి ఆ గాలి ఆళ్ళు పయైనగాళ్ళోక్ వదిలేస్తారు మా జనాలు పీల్చే వాళ్ళకి ఇబ్బందులుండి అయ్యండి ఈ ఆస్మానగా అవనగా అన్ని ఈట్లి కన్నా అటిల్ కే వతున్నాయి
నాకు ఇంతకుముందే అంటే అలా ఉండేది కదండి అసలా ఇది ఎక్కడ కొ తింటాను ఉంచండి మా ఆయన్దది ఉద్యోగంటే ఇక్కడికి వచ్చామండి మేము దాంతో అప్ప ఇంటే ఈ వాసనక ఏమో నండి నాకు మరి తేడా అయ్యా అలా వస్తున్నాయిడి ఆయాసం రావడం అయ్య ఇక్కడ కొచ్చేక మొదలయాయండి నాకు
అదే అదే అదే ఎలింది
అస్సలు ఏమి ఉండనా క నీకు వచ్చిన తన నుంచి ఏదో ఒక అనారోగ్యంగానే ఉంటన్దండి మరి నాకు
అని గాలి పీల్చడం వల్ల అంటారండి గాలి పిలుతారు కదండీ
అందరు కూడా అలాగే వస్తున్నాయి అంటనారండి చుట్టుపక్కలలో కూడాను
అంటే చాలా రోజుల నుంచి పీల్చి పీల్చి అండి రసాయనాలు ఉండిపోయి
అవ్ను
అలా వస్తా ఉంటాయండి
అలా నొప్పులు రావడము ఆయాసం ఉండడము ఇవన్నీ అండి బాబు తట్టుకోలేకపోతున్నాంమండిరు మట్టుపోట్ ఎక్కువైపోయిందండి
లోపల రక్తకళాలు దెబ్బతింటే ఏంటండి ఆ వాటిలి వల్ల అవి పీల్చడం వల్ల లోపల రక్త కణాలు దెబ్బ దెబ్బతింటాయండి ఆ రసాయనాల వల్ల దాని వల్ల అనేక జబ్బులు వస్ త్త ఏంటం మా అలాగా నీళ్ళు కలిసిందని చేసేసా ఆ గాలి కలుషితం చేసేసి అలా అయిపోయిందండి ఇప్పుడు ఈ జబ్బుల అన్నింటికి కారణం అయ్యే
నాకు రోజులే బాగుంయండి ఎన్ చెక్కా అందరం మట్టిలో ఆడుకొనే వారు అందరు ఇగోండి సాయంత్రం పూట ఇప్పుడు ఎక్కడ కూర్చోవడానికి మాట్లాడుకోవడానికి కూడా ఉండదు లేదండి ఎవరి గొడవ అళ్దే సరిపోతుందండి బాబు
అవునండి ఇంకా ఏవో అంటారు ఆ చిత్రాలు అయి చూస్తూ ఉంటారు తప్పితే బయట పిల్లలే ఆడుకోవడంమే మానేసారు కదండి పెద్దళ్లు కూర్చోవడం అంటే
గాజు బొమ్మలా పెంచుతున్నార్ ఇంగ మరి గాజు బొమ్మల్లా పెంచుతే ఎక్కడ కుదురుతుందండి
అవును మట్టి తగలాలంటారంట తగిలితేనే చర్మానికి చర్మం బల పడతంటారు ఏముండ అలా నేర్పించాలండి మరి పిల్లలకి మా ఇక్కడ ఖాళీ స్థలం వల్ల మా పిల్లలు బానే ఆడుకుంటారండి బయట
అ అలా ఉంటనండి
ఆ మట్లోది ఆడం వల్లే
ఎం ఆ పసిపిల్లరాళ్ళు ఉంటారండి వాళ్ళ అందరు ఇంట్లోనే ఆడుకుంటారండి పాపము గచ్చు మీద
హ్మ్ హు
బయటికి వెళ్ళడానికి ఉండదు కదండి పెద్దగా ఇంట్లో కూర్చొని ఆడుకుంటారండి ఆడుకుంటారు అళ్ళుకూడాను
అవునండి మరిపతే తిరగడానికి తోరగడానుకుండా ఉండకపోతే ఇబ్బంది మరండి వీళ్ళకంటే బయట కొంచ్ తిరగడానికి కున్న మాల్లే మా అబ్బాయి బానే ఆడుకుంటారండి పిల్ల బయట పిల్లల తోటి ఇలా బడి నుంచి రాగానే అలాగ ఏదైనా తినేసి బయట ఆడుకుంటారండి అయ్య మంచిదండి అసలు
హ మొదలే బాలలేదు అన్ ఆ రోజులే బాలేదులేండి బాగుంది అన్న మనిషే ఉండట్లేదు కదండి అట్లా ఏటో యాటో బాధ పడుతూనే ఉన్నారండి మీర్ నిన్న ఎవరింట్లో చూసినా బాగుంది అన్ననోళ్ళు లేరండి బాబు ఇప్పుడు రోజుల్లో
ఆస్పత్రిలకి వెళ్ళినా వాళ్ళు సరిగ్గా చెప్పరు కదండి వాళ్ళీ బాగలేదు వాళ్ళు సరిగ్గా చూడట్లేదు
అంతే ఏవేవో రాసితాన్ ఇస్తారండి అవి ఎంత వాడినా తగ్గవండి మరి ఎండా
అసల ఏం జబ్బు అదేంటో దానికి ఏమివ్వాలో ఆల్కే పూర్తిగా తెలినినప్పుడు మనకేం తెలుతదండి ఇంకా
ఏవండి నాకు సాలా రోజుల నుంచి నడుము నొప్పి ఉందండి ఏ ఏవి ఏ ఆసుపత్రికి వెళ్ళినా సరే ఏది లేదంటున్నారు అని తగ్గట్లేదండి మర్ నాక్ పు
ఏమో అండి ఆళ్ళకే పూర్తిగా తెలియట్లేదని దేని వల్ల వతుందో ఏంటో మనం ఇంకేం చెప్తా ఉన్నా ఆలకే తెలియనప్పుడు
పంత వందివన్న తిసారండి నాకు అయినా సరే మరి
అలా అయితే మరి ఎలాగండి అలాగ ఏది లేదంటే కొనాల ఇచ్చే మందులకైనా తగ్గుతుందంటే అవి మరి తగ్గదండి
నడుము నొప్పి ఎక్కువ వస్తె అండి సూర్ మందు ఒకటి పచ్చుకుంటానండి మా ఆయన గారు చెప్తారండి ఇంట్లో తెచ్చి
ఉహ
అంటని ఏదో అలా చేయించుకుని లేవ గలుగుతానండి అప్పుడప్పుడు
సూది మందులు కూడా మంచిది కాదంటారండి ఎక్కువ
కాదండి మరి ఏం చేస్తామండి ఊరికే మచం మీద ఉండలేం కదండి ఇంట్లో పని చేస్త కోలు కదని మరి పొద్దునబ్బ ఆయన ప దడబ్బా కట్టాల అండి మరి
అవునండి డబ్బాలు కట్టాలి కదా మరి
అవునండి ఇంట్లో మనం చేసుకోబతే కుదరదు కదండి మరి
పని ఎంతో ఇద్దరున్నా ముగ్గురున్నా పని పనియండి ఏ పని తప్పుందండి వండుకోవడం తప్పుతుందా కడుక్కోవడం తప్పుతుందా
ఉ అందు తప్పట్లేదండి ఎక్కువగా వచ్చి మంచం మీదే ఉంటే గనక మా ఆయన గారు తీసుకొచ్చి సూది మంద్మలు ఇస్తారండి ఇట్టేవో మధ్య జనం పూటకు అలాగా మళ్ళీ ఎగుతానండి లేసిపోతకచ్చి పని చేసుకుంటూ ఉంటానండి అలాగా అప్పుడప్పుడు వస్తుందండి అలా మరి అదేం తేడా లేదు అంటున్నారండి
ఆ అదేనండి చాలా మంది మాకు అలాగే ఉందండి ఏమన్నా అంటే ఏమీ లేదంటున్నారు చూస్తే ఏమి తగ్గట్లేదు ఓపిక్ లేగట్లేదు అసలు రావట్లేదు కొన్ని తిండి సరిగ్గా లేదంటే తింన్ని బాగానే ఉంది అన్ని బాగానే ఉంటాయి మరి ఎందుకు అలా ఓపరికలు తగ్గిపోతుందో తెలియట్లేదు
అలాగే ఉందలేండి మద్దతోనే కదండి త అనుమూలన అండి
కల్తీ వల్లనేమో ఉండి అసలు తింలో కూడా బలం లేదు
అ ఇకా ముందు పెట్టి ఉండవరండి అమ్కని ఇంతక్క అన్ని పనులు చేసుకునేవారండి మొసళ్ళైనా సరే ఇప్పుడు ఎక్కడండి చిన్నపిల్లలు కూడా పని చేయలేకపోతున్నారు
ఎక్కడ అన్నీ వలి నొప్పులు అయయి కదండండి ఇంకా
ప్రతి ఊళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దగ్గర అందరు ఏదోటి అంటారే తప్ప ఏం చెస్తారండి మరి ఊపితి ఉండట్లేదండి ఎవరికి కొన్ని ఆపోతే ఎలా ఉంటారు ఏం తెలియదుండి అబ్బాయి
మమో అలా పికలేక అలాగ అయిపోతారేమో మరి ఏ పనిలేముండి ఇప్పుడు తినడం
తర్వా తర్వాత ఏం చేసుకుంటారు అండి బబయి మందులోనే బయట బయట నాలుగు రకాల వండి పెడతా ఉంటారు కదండి అవి తెచ్చుకుని తింటా ఉంటారు కదండి ఆటలు వాళ్ళు కూడా తేడా చేశారు నందడి పిల్లలకే
అవునా వాళ్ళు సరిగ్గా చేయరు కదండి మరి ఏవేవ్వగలుపుతారు ఇంట్లో చేసిన ఏమో ఇల్లు తన రండి
అయిట్ ఇస్త తింట దాని వల్ల ఇంకా ఎక్కువ కొత్త కొత్తవి వ్యాధ వస్తున్నాయండి నారాణ మధ్య జతలో ఉండాలి తెలగు ఉండాలి
మరళు ఏ నీళ్లుతో కలుపుతారా ఏవో నీళ్ళతో చేస్తారండి ఎక్కడెక్కడ ఏమోన తెలీయదు కదా
ఈమదే
ఏముంది అన్నీ కల్తీ అయిపోయినా ఏది శుభ్రమని తిండి లేదండి సరే ఎండ్ అయితేనిక్
సరే అండి అయితేండి ఆ అలాగేనండి అలాగే అ ఇగ ఉంటానండి మరి టయి